ద నాక్కదానే బిచ్చేవి ఇంకా నాకు ఏం కనిపియ్య నువ్వు ఆమెతోనిపోతే రేపు నీకు ఏమన్నా అయితే మళ్ల ఎవ్వరు ఆ ని సాయానికి కూడా ఎవ్వరు రారు అందరు నిన్నే డిదతరు ఇప్పుడు మీ ఇంట్లో అందరు కలిసి ఇప్పుడు మన వాని వల్ల ఇప్పుడు తలకాయనొప్పి అయితది
ఉమ్
నేను చెపితే నువ్వు ఏది వినవు ఇప్పుడు అన్ని ఏదేదో అయ నీమీద పడతన్ని మేము సాయం చేయము నువ్వుక్కడ సావంటారు మీ మీ వోళ్ళో అట్లనే ఉన్నది ఇప్పుడు
ఉ
ఇప్పుటిక తలగనొప్పి మళ్ళా ఇప్పుడు రేపటి రోజు నీ పేరు వచ్చిందినుకో మళ్ళీ నీకు ఇంకా తలకాయ నొప్పి ఈ మూడు సిచ్యుయేషన్స్ తలగనొత్తది ఎందుకు ఈ అవసరమా ఇప్పటికే ఏడవలేక తడవలేక సచ్చినాను అన్నట్టు ఉన్నావు మే అమ్మయితే నిన్ను సవాగోడు ఇగా
అవును
ఏమి అంటనన్ను నేను అసలు ఆమె ఇప్పుడు పెళ్లి అమ్కి ఏమన్నా నడుతుంది ఇక పిల్లని ఈ కథలు పడితే నిన్ను కూడా తిడతారు మరి ఆమె గూడా అమ్మే కదా ఆమె చెప్పదీ ఆమె లేదా ఎం దాచి పెడతాంది ఆవుడు కూడా గసవంటిదే కావచ్చ అని ఒక పేరు వత్తది అది అవసరం నికి వచ్చుడు అని అంటాన్నా ఏమేనీ దూరం పెడితెనే బెటర్ అన్ని నేను అంటన్న
అయినా ఎక్కువ ఉంటది ఆమె ఇంటికి వచ్చి ఇక నేను ఈ మధ్య తిడుత ఇదే ఫస్ట్ టైం కదా అంటి మీ ఆమెన్ వచ్చిండు కాబట్టి పోయిన
సరే వాళ్ళ అన్న వచ్చిన కాబట్టి నువ్వు పోయిన ఓకే కానీ ఇంకోసారి అసలు ఆమె దగ్ర గ్గర పోకు ఆమె తో మాట్లాడే కొ తక్కువ చెయ్
చేశా ఆల్రెడీ ఎక్కువ మాట్లడతలేను
ఇంగా ఆమె ఇంగో ఇంకోసారి ఆమె ఏడికిన రమ్మన్నాది అనుకో నువ్వు చెప్పు మా మ్మమి కి కండ్లు ఆవేశనతాయిని దాని పట్టుకొని తిరుగుతాన్న మస్తు పనున్నది నాకు మా డాడీ తిరుగుతన్న ఏదో లెటర్ ఎక్కన్నో సబ్మిట్ చేయాలని ఏదో ఒకటి చెప్పు గాని పోకిగా
ఆ
నేను చెప్తాన్న నువ్వు మొన్న కూడా అన్నావు కదా మేము వాడాల నువ్వు ఏం చెప్పినా నిందలే
ఆ
అట్లనే అయితాయి మరి నేను జెప్తున్న అందుకే నువ్వు సప్పుడు
మీఓ మీఓడు ఏమన్న ఈ మధ్య ఏమన్నా అన్నడా
ఎవరు
మీఓడు మీఓడు తెలుత్తది గదా ఎవరన్నా ఏమన్నా అంటే
నో నాడనడు మరి ఏమనల్లే నాతోని
ఉట్టి గూడా అట్లా చెయొద్దు గాని ఉట్టిగనె నింద లేత్తరు
ఆ నేను గూడా అదే అనేది ఇప్పుడు ఏం జెయ్యకపోయినా నిందలేత్తరు తిరు అదే అంటున్నా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం జేయలే నిందలేషిర్లా రేపు ఆఖిల విషయంలో గూడా ఏం కాకపోయినా నీ మీద పడతది గంతే ఇగ అది నేను గదే అంటానా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉన్నది. నేను ఏమ్ జేయలే జేయలే మొన్న వీడు అనలేదా.
ఆ
గట్లనే మరి ఇప్పుడు అందరిని నమ్మే ప్రయత్నం జేసిండు నమ్మేపిచ్చిద్దామని జూసిండు
ఆ
ఇప్పుడు మా ఇంటోళ్ళు గాబట్టి మా వోళ్ళకు దెలుసు కాబట్టి రివర్స్ ఆయన మీదకెళ్ళుటే ఇంట్లకెళ్ళి యెళ్ళిపోయిండు.
ఉమ్
మన సిక్కులలో అందరూ కలిసి తిట్టిలని మళ్ళీ ఇంటికి వచ్చిండు నైట్
ఉమ్
అట్లా నేను అందుకే ఎప్పుడైనా ఇదే చెప్తా నీకు జాగ్రత్త ఉండు ఇప్పటికే నీ లైఫ్ మంచి లేదు మళ్ళ ఇంకో దాంట్లో ఇరికినవనుకో బయటకి వచ్చుడే కష్టం. ఎందుకంటే ఇది మ్యారేజ్ లైఫ్ వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి సాయం చేసినవ్ అని అంటే గలీజ్ ఉంటది తెలిసి గూడా నువ్ ఇట్లా జేస్తున్నాం అని అంటరు.
అవును
మనం చిన్నపిల్లలా అంటే వదిలేత్తరు. మనం చిన్నోలం గాదుగా పెద్దోలం తెలివి వచ్చింది. నువ్వు ఒకపెళ్ళి అయిన ఆమె లైఫ్ ఇట్ల నాశనం చేస్తవ్ ఫ్రెండ్ అయి ఉండి చెప్పావా అంటరు.
ఆ
అందుకే నువ్వు ఇన్వాల్వ్ గాకు అని జెప్తున్న
కాను
తిట్లే మీ మమ్మీ ఫోన్ కట్ జేయ్ అని
ఆ వన్నది
ఉమ్ పండుకుందా. నీ సప్రేట్ బెడ్ రూమా
ఆ అంత లేదు మా ప్రణిత్ రూమ్ లో ఉన్నా
అవును
మీ తమ్ముడు ఏం జేస్తుండు
ఏ పొలం బండితుండు
మాడికాయ్ తింటిరీ
పొలం పొలం పండితాండు అంటున్న హలో పొలం పండితాం డాయనా పొలం పొలము పండితాండు
ఓ మై గాడ్
అది ఒక గేమ్ ఉంటది. ఒక ఫార్మింగ్ ఉంటది. ఏదో ఆ గేమ్ ఆడతాండు.
పిజ్జాలు చేసే గేమ్ గూడా ఉంటది దెలుసా
ఉంటది కానీ ఇది ఏంటంటే ఇండస్ట్రీలు స్కూలు కోళ్ళ ఫామ్స్ డొమెస్టిక్ హౌస్ ఆ ఫార్మింగ్ ఇవన్నీ చేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్నిీ చేసయార ఒక గా ఏ ఆడుతాడు ఆయన
ఆహా
పక్కన కూసోని కూలర్ కింద ఆడుకుంటాడు
అ కూలర్ ఉందా
ఉన్నది మా రూమ్ లోనే ఉన్నది వాళ్ళ రూమ్ లో ఏసి ఉన్నది మా రూమ్ లో కూలర్ కానీ ఏసి కి అలవాటు పడొద్దు తీరు నేనైతే ఒక టూ డేస్ అదా గజ్జగజ్జ చలి పెెట్టురు తెలుతే మొత్తం ఇట్లా ఇట్లా దగ్గర కాలు ముూచుకొని పడుకున్న చలికి అంటే అలవాటు లేదు కదా మళ్ళా నాకు అసలు ఏసి పడదు ఎందుకు మళ్ళ ఒకసారి అలవాటు అయిన మనకు దానికి దాని దగ్గర నుళ్ పెద్ద సుఖమైతది అట్లా సుఖం అడగొద్దు మనం
హమ్
అంతే కదా మరి బయటికి పోతే బతకాలి కదా మరి అది లేకపోతే ఎట్లా అందుకే దానికి అలవాటు పడద్దు అర్థం కాలే
అట్లా వాళ్ళకి ఇంట్లో కూడా ఉంది
ఏస
వాళ్ల హస్బెండ్ పెట్టిచ్చిండు పెళ్లి కాకముందే ఇంకా పెళ్లి అయితదనేే ఉన్నాడు
అలా ఇల్లు పెద్దగానే ఉంటదా అనే
మా లెక్కనే ఉంటది అంట సేమ్ మంచిగా ఉంటది రిసెప్షన్ చేయాల అనుకుంటు బ
సేయలేదా
నాళ్ళ మమ్మీ రమ్మడి నళ్ళ మమ్మీ ఒక పదిసార్ ఫోన్ చేసింది
రిసెప్షన్ చేయక పోతే ఎట్లనే
చేసుకోలే వీళ్ళు ఏం పెట్టిర్రని ఆయన చేసుకుంటాడే
ఆ ఇప్పుడు ఆయన అక్కడ గ్రాండ్ గా చేసుకోవచ్చు కదా ఏ పెట్టకపోయినా కూడా ఆయన అంటే ఆయన లోపల అట్లా ఏమ అనుకోలే క ఈమె పెళ్ళి అంత అంతా చేసుకున్నాయి ఇక దేనికి కొంత ఉన్నది ఆమె అజే స
అపాయింట్ చేసింది ఈమె ఆ పోయిన ఫోటోస్ ఫోటో అట్లా ఇట్లా అంటే అన్నీ క్యాన్సల్ చేయిించింది
ఎందుకే మరి ఇప్పుడు పెళ్ళ ఒక్కసారి అవుతుంది కాని మెంబర్స్వాలనుకుంటారు కద ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండు రేపు అటిలకి ఓ ఒక పిల్ల పుట్టిన ఇట్లనే చేరుతదేమో
ఏమో
అట్ల చేస్తే ఎట్లుంటది
ఎట్లుంటది
అమ రూపా ోరగా ఉంటుంది దాన్ని గొడ్డలితో నరకాలి ఇక అందరు కలిసి
హమ్
ఆ వ్వేలా రేపు ఎవరనా ఒకరు పుట్టింది అనుకో
అ
అది ఈయన్నోడు కాకుండా అయినట్టు అయిన బిల్లు అయితే
నీకు నా అసువంటి డౌట్లు వత్తై నేను రోజనుకుంటను నేను రోజ అనుకుంటా మరి అది
ఏమో ఇట్ల ఫీజులు కట్లు అవన్నీ
ఆ నేను కూడా ఇవ్వే ఆలోచిస్థాన అమ్మ తోడు అందుకే మనమిద్దరం ఫ్రె ఫ్రెండ్స్ ఐనం పిచ్చోళ్ళం
ఆ
విడిగా మళ్ళ తర్వాత ఏమనిపించి మళ తర్వాత డీ ఎన్ ఏ టేస్ట్ చేయాలే అప్పుడు విలిచిపోతది అప్పుడు ఇదు పోదా అనుకున్నా ఇవన్ని
నా కూడా అట్లానే అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పోలికలు వచ్చినాయి అనుకో అయన లెక్కనే ఉన్నాడనుకో ఖతం ఇగ అప్పుడు లేనిపోని అనుమానాలు అయితే పక్క వత్తయ్
ఉ
మరి కాదే ఇప్పుడు ఈయనతోని ఉండే కంటే మరి ఆయనతోనే ఎక్కువుం టాంది కదా హలో
ఆవునే
ఆ మరి అప్పుడు మరి నేను ఏం చేయలే కదా ఎట్లా అని అన్నడు
ఇప్పుడు కాదు ఇంకా టూ ఇయర్స్కో వళ్ళట
అంత అంత ఉండదు బుస్సే
ఆ నాది అయితే ఓ ఆ గొప్పలు ఇప్పి పాపం తుస్ అయింది దాంది
ఎవ్వరైనా గట్లనే అంటరు తీరు అది అయ్యే టైం లోనే అయితది గంతే ఇగ దాన్ని ఏం చేయలేం ఇగ మనం ఇప్పుడు స ఇప్పుడు స
చెప్పుకుంటే బాగుంటది అని నా ఫీలింగ్ ఈమెకి ఎందుకంటే పీరియడ్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ కస్తది ఒక్కసారి
ఆ అట్లయితే ఇగ ఆమె ఆ
కానీ అచ్చినప్పుడు ఉంచుకోవాలి లేకపోతే మళ్ళ అవ్వుడు కష్టం
ఇప్పుడు అట్లామకైందని అన్నకి తెలుసా
ఏమో మరి
మరి చెప్పాలి కదా మరి ఆ ముచ్చట కూడా ఎందుకు చెప్పలే మరి ఆమె
ఆయనకు తెలుసో తెలవదో
కాదు మరి నిజంగానే పిల్లలు పుట్టకపోతే ఎట్లా
ఏంటిది
ఆమెకు పిల్లలు పుట్టకపోతే ఎట్లా
ఏమో ఆమెకసలు అత్ ఆమె అది ట్యాబ్లెట్ యూస్ చెత్తే అయిపోవు ఒకసారి యూజ్ చేస్తుంది ఈమెకు నచ్చినప్పుడే యూజ్ చెత్తది నచ్చనప్పుడు యూజ్యేదు గద ఏందన్నటో ఎమో
ఇప్పుడు ఒకవేళ కాకపోతే వాళ్ళ అత్తమ్మ కథ ఉంటదిగా ఇంట్ల
ఆ మరి
మరి ఎవరైనా ఊకుంటార మరి వారసున్నో ఎవడొ ఒకరు కావాలనుకుంటారు కదా మరి ఎవ్వరు రాకపోతే ఊకుంటార ఎవరైనా
స్టార్టింగ్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ యూస్ చేసింది కానీ అయినా అది మరి మంత్లీ మంత్లీ రావాలి కాన్ని రాదట్లా ఒకటి త్రి
లేదు అవి కొన్ని వారాలు కొన్ని మంత్స్ వాడాలి వాడి దానికి తగ్గట్టు ఆ హెల్దీ ఫుడ్ తీసుకుంటే అది వస్తది నాకు కూడా అట్లనే ఒకసారి త్రీ మంత్స్ గ్యాప్ త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ అతే నాకు ఒక టాబ్లెట్ ఇచ్చిలు ఎక్కడ తెలుసా శాంబవి వెనుక ఒక చిన్న డాక్టర్ ఉంటడు
ఆ
ఆ ఆయన దగ్గర పోయిన ఒక రోజు పోతే ఆ టెస్ట్ చేయకుండ చూసి చ్చిండు అన్ని ఏశిండు ఒక ఎర్రగోలు ఇచ్చిండే ఆ ఎర్రగోలు ఇస్తే తెల్లారంగనే అవుడు అది నేన్ తిని సావలే మరి అది వెంటనే అవుడు ఆ అప్ప నుంచి కరెక్ట్ వచ్చింది నాకెప్పుడు మిస్ కాలే మహా అంటే త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ఇట్లా డీల్ అయితది తప్ప ఎప్పుడు ఆ అట్లా ఒక వన్ ఇట్ల గ్యాప్ వచ్చింది తప్ప నాకు మంతులు మంతులు ఎప్పుడు రాలే ఎప్పు ఎ ఎప్పుడైనా నాకు వన్ టూ డేస్లల అయిపోతది గంతే
మళ్ళా నా ట్వంటీ కి పోతది కావచ్చె ఇప్పుడు సిక్స్ కి అయింది ఇప్పుడు సిక్స్ కి అయింది మన ట్వెల్వ్ కయింది మ థర్టీన్ కయింది ఇక మల్ల ట్వంటీకి పోయ్యేటట్టు ఉన్నది
ఇప్పుడు నాకు ఫిఫ్టీన్ కి థర్టీన్ కు ఉన్నది నాకు థర్టీన్ కో ఫోర్టీన్ కో నా కూడా సిక్స్ కుండే అంతకంతేనే ఇప్పుడు కొంచెం హార్మోన్స్ ఇంబాలెన్స్ అయితట్లనే ఐతది దానికి మనం ఏం చేయలేం ఇక మరి నీకైతే సెవన్ ఎయిట్ డేస్ అయితది మరి మరి నాకైతే వన్ వండెనే వన్ టుడేనే నాకు అదే నరకం అనిపితది నేను ఏతే పక్క ఇట్ల ఇంగో పంగ కొన్ పేస్ ఇంటయ్ మొన్న నువ్వు ను సిందు సేమ కదా సిందుకి ఇంక నీకన ఎక్కుడ డేసు
అవును గన్నీరు బక్కగా ఇప్పుడు దొడ్డు గలి అయింది కదా
దానికి బ్యాగ్ ఎట్టుంటది తెలుసా నీది నీది నాది గలుప్ తె గింతుంటది గతుంటది దాంది
ఇక పవిత్ర ఫోన్ చేసి ఓ బిల్లిం పైన వండుకొని మంచి ఇగ ముచ్చడ పెడతాంది నా తోటి
బిల్లి పైన వన్నదా
ఊ అళ బిల్డింగ్ పైన ఎక్కి పడుకున్నదట ఇక ఫోన్ చేసి ఎందుకె మీరు నాకు ఫోన్ ఎత్తలేరు ఇక ఇట్నే ఉంట అంటే మరి నువు ఎస్తనవ అని నేనన్న
ఇగో నా బర్త్డే రోజు నా సీడస్ లు చూసింది అన్ని చూసింది ఒక్క బర్త్డే విష్ కూడా చేయ లేదు ఇరు
దానికేం నొచ్చిందో
ఆహా నార్మల్ గా ప్చ్ ఇప్పుడు ఎంత సరే ఇప్పుడంతా అమ ఆడున్నది నేను ఈడున నువ్ ఆడున్నవ్ కనీసం ఒక బర్త్ డే విష్ చెప్ ప్పడనికి కూడా గుర్తురామానే అమ్మ ఓడటిపులకే పనికొస్తామా అ నాకు అనిపించింది అట్లా
నువ్వు ఒకవేళ ఎప్పుడు మెస్ ఏతే నా బర్డే బిస్ చేయాల అని అను ఏమంటదో నేను చూలేదంటే నేను చూడలేదంటది
ఎందుకు జూలేదే అమ జూతాంది అమ స్టేటస్ ఇగో స్టోరీలు సీరియస్లు పెట్టితే టక్కు చూసేదామె ఫస్ట్
కోచింగ్ అయిపోయిందట ఇగా జాబ్ వచ్చి పెళ్లి ఎప్పుడు చేసుకుంటవని నన్నడుగుతంది నువ్వప్పుడు చేసుకుంటవు అంటే జాబ్ వచ్చి నాకు చేసుకుంటదటా నేను ఏమందమనుకున్నా తెలుసా జాబ్ రాదు పెళ్లిచేసుకోవు అందాం అనుకు
ఇప్పు ఇప్పుడు ఇప్పుడు పవిత్ర కొంచము ముసల్దానిలెక్క కనబడుతాంది ఫేసు.
అది బాగా వైటు అయే అట్లుంటే అట్లనే కనిపి
వైటుకి కాదు గి కనుబొమ్మలు గిక్కడ ఫేసు, అప్పర్ లిప్స్ అవన్నీ కొంచము ఈ ఎంగ్స్టేజ్ నుంచెలి కొంచెం ఆంటిస్టేజ్కి వచ్చినట్టు అనిపిచ్చింది నాకు.
ఆ
హ్
ఆహా ఇప్పుడు తెల్లగున్నోళ్ళు అట్లనే అయితరు తెలుసా. అందుకే మనం కర్రెగ ఉండే మంచిపని చేసినం.
అ
నిజమేనే ప్రామీస్ నువ్వు కావలంటే తెల్లగా ఉం డి తెల్లగున్నోలని అబ్జర్వ్ చేయి.
ఉ చేశి మరి మా పిన్ని కాలేదు కదే ముసల్ది.
నువ్వు ఫేసుని మంచిగా అబ్జర్వ్ చెయ్యి ఏజ్డ్ అన్నట్టు ఇగో కొంతమందిని చూడు ఏజ్డ్ లెక్కుంటరు. చిన్న పొరగాల్లు కూడా ఆ మరి.
అవునులే అది కూడ నిజమే. మరి నేను కనపడ్తనానే ఆంటి లెక్కా.
నువ్వు ఎందుకు కనిపిత్తవు. మనం కర్రెగున్నం మనం ఏం కనిపియం మనం ఎట్లున్నం అట్లనే ఉంటం.
తెల్లగా ఉంటే ఏజ్ కనబడతరు, కర్రెగ ఉంటే కనపడరు అని నీకు ఎవరె చెప్పింది.
లేదు నీకు కావాలంటే నువ్వు